హలో ఏం చేన్త్ స్థాన్నా
ఏం లేదు అక్క ఏం చెత్త
అయిందా పని.
అయిందా ఏంతి పనితీరిందా.
ఆ ఇగో ఇప్పుడే బియ్యం పెట్టిన.
ఏం వండుకున్నరు?
లే ఇంక.
ఏం వండలే.
ఏంవండలేగాని నిమ్మలంగనే ఉన్నా బావ పోయిండు. ఒట్టిగనే వున్న, పోయిండు బావ ఇంట్లో ఉంటాడా ఎన్నడన్న.
అంటే పని చేయొద్ద మరి? గాది సప్పుద్జేయగ గది కుడా తనం చేసుకోల్లి. ఏమో ఇగ సప్పుడెగా
ఆ నేరడుతనం చేసుకుంటా మరి ఆ ఎవలుండాలే
మీరే ఉండాలిగా మరి ఇప్పుడు అట్లా గావాలె ఇట్లా గావాలంటే కష్టం కదా.
గట్లగాదురా నాల్ రోజులు పోతనే మన్స్ మనుసులమ్ ఐతం అనలే, మనస్లమైతలేం ఆడికిబోతె.
అట్లా అంటానవా.
ఆ ఇప్పుడె ఆడికి పోతే ఇంకా మేం ఆగం అయితం కదార.
అట్లా అంటనవ
హ్మ్ దేవత ఆడికి చేసుకున్నందుకు బాదేమున్నది గాని. ఇప్పటికే ఏది కాకుండా ఏం కాకుండా చే తలేరా
అట్లా అంటావా ఏం మరి అట్లా అన్నప్పుడు ఐదే ఓళ్ళన్నా సారు కింద అంటే అట్ల కాదా ఎవరినన్నా సారు కింద డ్రైవర్ ఏత్తేనేమో పొద్దున బొయ్యి సాయంత్రం వరకు వాళ్ళకు డ్యూటీ అయిపోయినాక వచ్చేటట్టు ఉండుడం బావుండు
ఉమ్ కరెక్టే కానీ మనం గుడ వీలు జేస్కోవాల్ రా కొన్ని వీల్ జేస్కోవాలె పోయే టైం ల పోవాలె ఉండే టైం ల ఉండా లె కానీ పొద్దున్ననుగ తెల్లనిందనుకు పోతే మనిషికి ఆరు గ్యం ఎట్లుంటంది ఫస్ట్ ఇప్పుడు మనకు మంచిగనే ఉంటానం ఉడుకు రక్తం మీద ఉన్నాం కాబట్టి కొంచెం ఏం దెర్తలేదు వయసు ముదురుతా ఉంటే ఉంటది నిద్రా లేఖ త ఇడి లేఖ తిండి కరెక్ట్ తినడు ఆ నిద్రా అంతంత మాత్రం ఎట్లుంటడు మనిషి ఏదున్నా ఎఫెక్ట్ పడుతుది కావచ్చు అని నాకు భయం అవుతుంది మళ్ళీ ఇంట్లో ఉండోడు ఐదు నిమిషాలు మాట్లాడు ఇప్పుడు ఇంట్లో ఇంటి ఇంట్లోన్న ఖాీగ ఉన్నా కాని లుండడు ఫ్రెండ్స్ తమ్ని పోతాడు ఆ అట్లా నేను ఐదు నిమిషాలన్నింట్లో ఉండవా అని నేను అడుగుతా
అట్లా అది చెప్తా లేడు
అది చెప్పాడు ఎవలైనా ఎవరి వాళ్ళకి అక్కకుడా చెప్తారు నేనన్నా మీిషలో చూసినా మంచిగా అర్థం చేస్త కుంటుందంటే మా చెల్లకు నువ్వు జయశెట్టి ఇ తెలదు కదా అందుకే అట్లా అంటుందిని నేను అన్న
వంటను
అంటే సప్పుడు చేత్తలేడు ఆకు నా తెలియ గుడాకి లేదంట రను
అయ్య అంత లేద అని పోయినా
అంటే నువ్వు చేసేటి తెలియదు కదా అన్న అేనన్న ఎవరికైనా అంతే కదాార ఇప్పుడు మనం ఒకరు చెప్తా అనమాటే లోపల ఏం చెప్తారో వాళ్ళకి ఎట్లా వెళ్తుంది సరి
ఏమున్నాయి మరి కూరగాయలు ఏమిన్నాయ అక్క
తిన్నారా
ఏ లేదాక్క తినలేదు పొద్దున్నే లేసినా బావకు వంట వండినా బాక్స్ పెట్టినా బవ టీవను పో ఎంట పని ఇట్లే ఏం లేకుండా రు స బడగున మ సరిగ సాంత పాస ఫోన్ చేస ఎలా చిన్న వెలుసింది పాల బీచిన ఆ పాలు తాగిపిచినా ఇప్పుడే పాలు తాగి పిచ్చిన పాపకు
ఊ
తిన్లా తిన్లా ఇంకా తినాల ఆ అయితే దాంతో ఎట్లా వంకాయ అన్నం వండినా ఈ అక్క అత్తమ్మ తినదని మళ్ళ అత్తమ్మ ఇప్పుడు తోట కూర అనుకున్నా
అచ్చిందా అక్క
ఆ వచ్చింది నిన్న వచ్చింది
నిన్ననే అచ్చిందా
ఆందిరా ఉచ్
బాబాయి మంచిగ ఉన్నారంటనా
ఆ మంచినే ఉన్నాడంటక మంచినే ఉన్నాడంట గానీ కొంచెం సెట్ కావడానికి టైం పడుతది కొంచెం అని అంతే
టైం పడుతది కదా మరి అదీ పేగురు కదా
అదే అదే మంచినే ఉన్నాన్నాన్న ఐ మీ పిన్ని పోతాన్నడగా డూటీకి
పన్ని పోతుందట్నా
ఆ పోతాందంట మరి ఇబ్బంది అయితది గదా అక్క ఆగిపోతే వాళ్ళకి ఇప్పడికే పైసలు పైసలు సెట్ అయితలేవు ఎవరన్న ఒకళ్ళు డ్యూటీ చేత్తే డబ్బులు శాలరీ పడతది లేకపోతే కటింగ్ లో పో మల్ల అసలు ఇయ్యర్ సార్ అప్పుడే అట్నే పిన్ని కంటిన్యూ ఏసు చిన్నా బాబు ఏదన్న కరెంట్ పని చూసుకున్
ఆయ్ బాబాయ్ కూడా ఇప్పుడు ఊ అనడు ఆ అనడు
ఆ బాగా చెప్తారు అదే పిన్న అయితే మామూలుగా అటెండర్ పని అంటే అటెండర్ పనే ఉంటది ఆ పిన్నీ స్టడీ తెగిసే జప్పరు
ఉ ఇప్పుడు బాబాయి కి కరెంట్ పనన్ననే జెప్ ఇస్తరు ఏమన్నా వర్కు ఉన్న ఏ బాబాయనేే రాయిమంటారంట
అన్నీ చెప్తారంట హూ అదే సప్పుడిక అట్లనే సర్తయితే
పిన్నినే పోమ్మనాల సపిడక
ఈ అటనే అలవాటు అయితది పిన్ని కూడా చేసినట్టు ఉంటంది బాబాయ్ వేరే బయట ఏదైనా చూసు
ఏదో ఆయ్ రెండు రెండు చేసుకోవచ్చు ఇప్పుడు కరెంట్ పని చేసుకోవచ్చు టీచింగ్ అయినా కన్నా చేయవచ్చు
ఆ యో
రెండు పనులయి అయితే ఇప్పుడు బాబాయ్కి ఒక్క పని అయ్యేసరికి రిస్క్ అయితలేదా ఆ హెవి వర్క్ అయిత అంది ఆ ఉన్నాయి లేని అన్ని చెప్తారాట లీవులు ఇయ్యారట ఏమి ఇయ్యరాట మళ్ళీ బా ఏం మాట్లాడాడు
మాట్లాడు బాబు ఎందుకంటే ఇలాడాడా మాట్లాడకపోవడానికి కారణం అంటే ఇప్పుడు పి రాాకున్న బాబాయి ఎత్తాను కదా అక్క
అే మాట్లాడతేమని అంటారేమో అని ఆ కానీ
కన్న అయితే బావును అజ నాయతే యా పిన్ని పండ్ల కంటే సెలవులు ఉన్నప్పుడు పోవాలి కాని
అ సండే సండే లీవ్ ఉంటది కాసూళ్ళకి
కుంట లే పిన్ని పాపం బాబయ్ ఆ ూరికి పోయినా కూడా పొద్దునక
చేసుకుంటది అవును కానీ నాకు ఇది చేయను అది చేయను అనుకోదు పాప తిన్నదా
పళ్లా అందక
అలాయిన్న ఆ క సా త
ఏం నాక ఏం లేవ్
తినుడు కూూసునుడు యాంటో ఏమున్నదిరా ఇగో నేన్ లేస్ బాగా పోయిందంటే నిమ్మల పని చేసుకునుడు టీవీ పెట్టుకున్నాడు సూసుడు లేకుంటే వేరేటోలింటికిపోయి కూచ్ఛొడ బెట్టుడు ఏ తంబి ఇంతకు మించి నేను చేసేదేంలే ఇంట్లా
ఇక్కడిబోయింది కదా మరి
ఈయాలా ఎటు పోయిండు అంటే ఎటు పోయిండు హైదరాబాద్ గావోచ్ఛుర
హైదరాబాద్ పోయిండ
ఎక్కువ అటేపోతాడు
కొటె పోతన్నా
మ్మ్ ఈ చిన్న చిన్నగ లోక్ మల్ల మామూలగా తిరుగుతడు
ఆహా యా అట్లనపుడు బావేరు రెండోలు ఇంటికాడ ఉండాలే రెండోలు చేసుకోవాలే ఎప్పుడన్నా వచ్చిన కూడ చేతనైతలే అని
చతనైతలేదు అనడు అస్సలనడు చతనైతే తలే అని అస్సలే అనడు
ఎమైంది మరి ఇటు అత్తా అన్నట్టన్నే కదా
అటు వేరే వోలే
పోలేదా
పోలేదు నేనే పోను నే నేన్ పోను నేను ఈడ్నే ఉంటా నువ్వేడికన్న పో అనన్నా ఓకే నన్నేందుకు పంపిత్తన్నావ్ అని అన్న ఒకేలా పంపిత్తనావంటే మరి పోకపోతే ఎట్ల నడుత్తదా అని ఎప్పటికీ రెగ్యులర్గా చెప్పేసారన్నట్టు టైనే
వెలగలే
అట్లా కొంచెం డబ్బులు అవసరం బడ్డా అటో సూసుకుంటడు ఆ అట్లాంటోళ్లకు పోకపోతే ఎట్లా అని బావా బావ పోతే ఇంట్లో మనిషి లె క్కన సూసుకుంట్రు చానా మంది
అంతేనా ఏం పరిచయం ఉంటే అంతేకదా అక్కడ మనము
ఆహా కొంతమంది డ్రైవర్ ను డ్రైవర్ లెక్కనే చూస్తారా అయిన నేను దీంట్లోకి రప్పించుకోలేదే ఇంట్లో తినబెట్టుకుండు అనేది ఉంటది ఉంటది కొంతమందికి ఊ కొందరేమ ఇప్పుడు బావ ఏదున్న ఇప్పుడు పర్సనల్గా ఆడ్డూ ఆడోళ్ళను పంపాలన్నా గాని బావ పోతేనే ఆడోళ్ళను పంపుతారు ఆ లేకపోతే వేరేటోళ్ళ వేరే డ్రైవర్ మాట్లాడుతానంటే వాళ్ళ పనైనా క్యాన్సల్ చేసుకుంటారు గాని వేరేటోళ్లను వద్దంటరు ఏప్పుడు ఆ అమ్మాయిలకు వాష్రూమ్ వచ్చినా ఏమన్న వచ్చినా గాని ఆ ఆ బావకు చెప్పుకున్నట్లయితే పట్టు ఉంటారు అన్నట్టు
ఆహహ అవునువును ఎవరికనా అంత కదాసార్ నామ అంట నత న
ఎ ఎక్కువ భావన వెళ్తారు అన్నట్టు
ఆహా
వ స చె వాష్్రూమ్ వచ్చనయిట్ పక కాపు కూరనా కూర ఎమ్మ సూతా అప్పుడువరకు సూతా ఏ కూర ఉ నాగానే ఆ వండిపోారసుడ అయితుంది ఇక నేను ఒక్కదాన్నేనా నాకు ఒక్క దాని కొడనేడు ఒక పోదున్న తింటే మళ్ళ రాత్రికి తినుడు అది తింట తింటా లేకుండా లేదు ఇకనా ఒకదానికి బాగా ఒకవేళ అక్కడ తినిొచ్చింది అనుకో ఇది ఇట్లనే ఉంటుంది ఇంక మనరెపు తినాలంటే తిన బుద్ధది కాదు
తినవుదారు
మాగట్లానే వత్తన అంటను వండుతన అంట తింటాన అంటే సాయంత్రం వరకు అప్పటి వరకు పజంచి క నడు ఇ చికెన్ అనా వేసుకని ఏంటన అని చూస్తాను
ఏమో కొన్ని రైస్ పెట్టుకొని రావ రాజ్ మాడికాయ పచ్చడి పంపించినాం
అమ్మ పంపియాల వీళ్ళ ఫ్రెండ్ళ్ళు ఎవళ్ళో నాక్ టం పెట్టిత్తే పట్ కొని వచ్చిండు ఆ వీళ్ళ సారుోళ్ళు ఎవళన్నా ఏమన్నా పెడితే కూడా పట్టుకొని వత్తాడు మ్మ్ మ్ హు ఏదన్నా వాంపితర్
ఆ
అగాట్లానే
ఆ
తనూ మంచి నే చూసుకుంటారు వాళ్ళు కూడా
మనం మంచిగా ఉంటనే కదా అక్క వాళ్
మ్మ్ ఏమన్నా చిన్న చిన్న ఇంట్ల పనులు చెప్తే కూడా చేయాలి అట్లయితేనే మరి వాళ్ళకు ఆ
ఈ ఎండల మంచి గా చూస్తరు
హు చానా మంది వరకు అయితే మంచిగనే
చచ్చిపోయిండా
ఎవలు
కోడి కోడి
కోడి హ మనిషి చచ్చిపోయిననలట్టు చెప్తానవ్ కదా
అయ్యో అది ఎన్ని రోజులు అయితాంది తెలుసా అక్క నెల అయితాంది అది కుక్కురు బట్టి కాదు దానికి పా పక్షవాతం వచ్చినట్టు అయిపోయింది మొత్తం
అరే
హుమ్ పక్షవాతం వచ్చినట్టు అయ్యింది ఏది అల్లేసిల్లా అసలు అది ఎట్లా బతికిం కింది తెలుసా అక్క కు కుక్క రోడ్డు మించిపోతాంట కుక్క కరిసి వచ్చింది కుంటి కాలు తోటి చిన్న బామ్మ కట్టు కడితే బతికింది ఇన్ని రోజులు హు అసలు ఘోరం అది కూడా ఓకే అక్క
ఆ